హాయి్ బాగున్నారామ్బ హాయ్ బాగున్నారా ఏం చేస్తన్రూ అయింద పని
లేదు ఇప్పుడే కాలే కాలే ఇగో అమ్మోళ ఇంటికి వెళ్ళొచ్చిన
అవునా దగ్ దగ్గరేనా మీ అమ్మ వాళ్ళ ఇల్లు
ఆ దగ్గరే కొంచెం
నేనా ఉమ్ హు తిన్నరా మధ్యాహ్నం అన్నం
ఆ ఇగ అక్కడే తిన్నము అక్కడే ది తిన్న తిన్న అక్ క్కన్న తినొచ్చినా
ఆ ఓకే ఓకే
చ్చిన తిన్నారా మీరు
ఆ తిన్నాం తిన్నం తిన్నం పప్పు జేసినా పప్పు ఏసిన టమాటా కూర ఏ సినాం
ఆ ఉ నేను కూడా పప్పే నేను కూడా పప్పే చేసినా
అవునా
ఆ ఏమో గ్యాసులు రావంట కదా
అవును అవి ఆన్లైన్ బుక్ అయితలేవు కదా
మరి ఎట్లా కాకపోతే కష్టం కదా ఎందుకు
ఇబ్బందే ఉన్నది మరి లే అయిపోయిన వాళ్ళకి
ఆ అయిపోయిన వాళ్ నాది కూడా అయిపోయేటట్టే ఉంది
స్టాక్ ఉన్న వోళ్ళకి ఎం గా దు
ఉమ్ మరి ఎందుకు ఇట్లా మరి రావంట దేని వల్ల
ఏమో మరి మనకుగూడ ఇంకా ఇంటిమేషన్ ఏం దే లవది ఆ ఈ ఎండలు ఎక్కువ అయితన్నాయ్ బాగా
అవును
కట్టెల మీద అండుకోలేము
కట్టెల మీద అండుకోలేము కష్టము ఘోరంగా ఈ ఎండనే ఎట్లుంది ఉ
చిగా కట్టెల పైననే వండుకుంటారు
లేదు ఇప్పుడు అక్కడ కూడ గ్యాసే.
గ్యాస్ల గురించి ఎక్కువ ఆలోచ, కట్టెల మీద వండుకున్న వంటలే చాలా టేస్టీగుంటాయి.
మ్ ఉంటాయి గాని, ఇగ గ్యాస్ వచ్చిన కాలనుంచి వెళ్ళి సులభంగా
ఆ పల్లెటూరుకు పట్నాం కి ఎట్లయినా బాగ తేడా ఉంటది. పల్లెటూల చాల మంచిగుంటది వాత తావరణం. ఆ పొద్దున్నే లేసి, మంచిగా వాకిలూడ్చుకొని, ఆ ప్య తవ నలుగు జల్లుకోని, ముగ్గులు పెట్టుకోని, వంట చేసుకోని తిని మంచిగ పొలాలల్లకి, చేన్లలకి వెళ్ళిపోతారు. అవును. మంచిగా పోలాలల్లా వెళ్తే మన్ పచ్చగుంటది. పచ్చగా, పొలాలు. ప, ఆ వాతావరణం పత్తి చే లు. ఆ నీ, నీళ్ళ కాలువలు చెరువులు, కూరగాయ లు కూడ మంచిగ పండిస్తారు. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు మంచిగా. మందు లేకుండ మంచిగుంటాయి ఆ మంచిగ ఆకు కూరలు, తోటకూర, పాలకూర ఆ చుక్కకూర కూరగాయలన్ని, వంకాయ చెట్లు, సొరకాయ చెట్లు అన్ని పెట్టుకుంటారు వాళ్ళు. కొన్ని కొన్ని అయినా కానీ, ఇంట్లో మందం.
అవును పెట్టుకుంటారు.
ఉ అంటే ఇది మందులుగిన వెయ్యకుండా, మంచిగా అది ఆవు పేడగాని, మే మేకలది ఎరువు ఇవే ఏస్తారు.
కానీ అదే మంచిగా ఉంటది.
అవే మంచిగ ఉంటయి. ఆ చెట్లు పెరుగుతాయి, ఆరోగ్యానికి కూడ మంచి అవి కూరగాయలు. ఆల్ ఆరోగ్యంగ ఉంటరు. ఇప్పుడు ఎండ కాలం కదా, ఈ ఎండలకి మంచిగా జోన్లు పండుతయి వాళ్ళకి. అవి మంచిగా కడిగి ఉల్లార పెట్టుకొని, చెక్కి చేసుకొని, అంబలి చేసు కుంటరు. ప్రొద్దున్నే మంచిగా అంబలి తాగుత్ తరు ఆ మా మామిడికాయ పచ్చడి అంచుకి పెట్టుకొని, అది కూడ
అవును
చపాతీలు చేసుకుంటారు. జొన్నయి.
జొన్న పిండి. జొన్న, జొన్న రొట్ట.
గతిక చేసుకుంటారు మీరు చేస్తార ఎప్పుడన్న ఘటక?
ఏ నాకు నేను చెయ్యలేను. జొన్న రొట్టెలు చెయాలనుకుంట్ అంతేగాని, అవి నాకు రావ్ అసలు. కుదరనే కుదరవు.
అ
ఆ రౌండ్గా అసలు రానే రావు. ఆ రౌండ్ చేసిన రెండు మూడు సార్లు. రెండు మూడు సార్లు చేసిన రొట్టె. కానీ అంత రౌండ్ గ వస్తలేవు. చుట్టూ పలుగుతన్నాయి.
అవునా! ఈ ఘట ఇంకా పప్పు చారు మంచిగుంటది.
మ్ గది నాకు జొన్న రొట్టె చేసుకోవాలని బాగా ఉంది.
అవునా ఈజీ ప్రాసెస్ కూడా ఉంటాయి కదా మ. అది కొంచెం ఉప్పుడు రావాలి కానీ, వేడి నీళ్ళు పెట్టి. దాంట్లో పిండి ఎసి మంచిగా ఉప్. ఉపుకొని మంచిగా మనము, ఆ గిన్నెలో పిండి వేసుకొని మంచిగా పిసుక్కోవాలి. మెత్తగా, పిండిని. అప్పుడు మనకు మంచిగా వస్తాయి. మెత్తగా మంచిగ వస్తే, ఇట్లా రౌండ్ రావడానికి మనం ఇట్లా ఇట్లా కొంచెం షేప్ ఇట్లా చేస్తా ఉండాలి మన. లాటీ ఇచ్చేటప్పుడే.
మ్
మంచిగా వస్తాయి అవి హెల్తీకిి కూడా మంచివి బలం. రాగులు, సజ్జలు. అలాంటి కూడా తినాలి పౌష్టికాహారం అవి ఇప్పుడు. ఈ బియ్యము తినే వాటి కన్నా, ర రాగులు, సజ్జలయ, ఆ జొన్లు, గోధుమలు. వీటినే ఇండ్లల్లో ఎక్కువ ఉపయోగించాలి, పిల్లలకు కూడా చిన్నప్పటీ నుంచల్లి. ఇవే రగి జావ తాగాలి, ఆ జొన్న అంబలి. దోశ ఎయ్యాడము అవి కూడా చేసి పెడతా ఉండాలి పిల్లలకి. తెలుసా మీకు చేస్తారా.
అదే ఇప్పుడు ఇవన్నీ ఇవే చూపెడతానృ కదా.
చూసి చేస్తున్నార లేదా చేస్తున్నారా మీరు ఎప్పుడ చేసిండ్రా
ఉ చేసిన కొంచెం కొంచెం ఏదన్నా చూస్త కదా నాకు ఏదన్నా. నచ్చుతుది కదా, మ్ ఇంగ ట్రై చేస్తా చూసి.
ఆ రాగులు, సజ్జలు, మన మినపప్పుయి ఎ పొంగలి చేసుకోవాలె. మంచిగ ఉంటాయి ఇడ్లీ చెస్తరా మీరు.
ఆ చేస్తా ఇడ్లీ రవ్వతోనే చేస్తా కానీ, జొన్న రవ్వతోని చేస్త చేస్తే మంచిగ ఉంటదట, ఇవి మధ్య యూట్యూబ్లో చూపెడుతాండ్రు. ఒకసారి ట్రై చెయాలి, అవి.
ఇంకా గ్రామాలల్లో గంజిపిండి ఇంకా బాగా ఫేమసు. మనం దోస, ఇడ్లీ అంటాం కదా. వాళ్ళు గంజి పిండి యేస్త చెస్తరు మంచిగా ఉంటది అది. మేము కూడా చేస్తము.
మేము కూడా చేసుకుంటాము, ఉపవాస్. ఉపవాసం ఉన్నప్పుడు అట్లే చేసుకుంట అదే బియ్యం పిండి తోని చేేస్తా.
ఏమేమి ఏస్తారు, కొంచెం తెలుపు చెప్తరా.
ఆ అది సోరకాయ ఉంటది చూడు, లేత సోరకాయ. కొంచెమంత అట్లా, ఆ అవును, సోరకాయతోని తురుము గింతంత ఏసుకుంటా ఆ నువ్వులు ఉంటే నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇట్లా కొత్తిమీర, ఇంకొంచెం ఉప్పు ఏసి మంచి మంచిగా విసికి, గంజుగాని దేనికైనా ఆయిల్ మంచిగ ఏసి, ఇది. ఇట్లా రొట్టే లాగా చెయ్యాలి. అక్కడక్కడ ఇట్లా రంధ్రాల్లాగ చేసి, అందులో నూనె వోయాలె కొంచెం నూనె ఎక్కువనే వోయాలె కాలాలంటే.
అవునవును.
ఆ అట్లా ఇగ ఒక ఐదు నిమిషాలు, పది నిమిషాలు వుంచి తిప్పుకోవాలి.
అవును మంచిగ ఉంటది. సోరకాయది సోరకాయ, సీజన్ లో సోరకాయది మంచిగా ఉంటది, గారెలు కూడా యేస్తము, పిండి వెడతము. లేకపోతే ఇది ఒక పొద్దున్నప్పుడు గంజి పిండి పెట్టుకుంటాము మేము ఎట్లా చేస్తామంటే బియ్యం పిండిలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఏస్తాము ఉప్పు, కారం, పసుపు కళ్యామాకు ఎల్లిపాయ జీలకర్ర ఇవేసి ఆ నువ్వులు ఉన్ టే నువ్వు లేసి గంజుకి మంచి పల్చ పెట్టుకొని చిన్న మం ట్ట మీద మంచిగా పెట్టుకుంటాం
అవును
సర్వపిండి కూడా చేస్తాము మేము
ఆ దీన్నె సర్వపిండి అంటారు గంజి పిండి అంటారు అంటే కొందరు కొందరు బా
ఇస్తామన్నట్టు ఆ ఉప్పుడు విండి అంటాం కదా
ఆ ఉప్పుడు విండియా
కొంచం కొంచం రవ్వలాగా వట్టిచ్చి పిండిని అది కొంచెం కలిపి పెట్టుకుంటాము కొంచెం నానెంత సేపు తర్వాత పోపులన్నేసు కోని ఈ పిండిని దాంట్లో ఏసి మంచిగా ఫ్రై అయ్యే దాకా వేపు తా ఉంటాం చిన్నగా ఆ కలుపుకుంటూ ఉండాలే లాస్ట్ కి ఇగ నిమ్మకాయ కొంచం ఏసు కొని తిన్నాల గాని చూ సూపర్ ఉంటది
అవును సోరకాయ గారెలు చేసిండ్రా ఎప్పుడన్నా
ఆ చేసినాం మొన్న రీసెంట్గా మక్క గారెలు చేసినాం మార్కెట్ సోరకాయ గారెలు కూడా చేసిన
ఆ అదే నేను చేసుకుంటే ఈ సోరకాయ సీజన్ అప్పుడు ఈ సోరకాయతోని ఏదో ఏదో చేసుకుంటాం
టే ఇప్పుడు మక్కలు కదా మక్కెళ్లు వస్తున్నాయి మార్కెట్ కి వెళ్తే ఫ్రెష్గా కనిపించినయి అయితే తీసుకొచ్చినాం తీసుకొచ్చి వాటిని వలు చుకొని కొన్ని తియటివి చేసినము చక్కర వేసి కొన్ని ఫ్రై చేసినం చాలా బాగున్నాయి
అవును
ఆ మీరు చేసిండ్రా
ఆ చేసిన నేను కూడా ఎ మేము సండే సండే గిట్లా చికెన్ హలో
ఆ చెప్పన్
సండేకి ఇట్లా చికెన్ అయినా మటన్ అయినా తెస్తాం కదా ఇంకా మా ఆయన ఇట్లా పటుక మన్న క కన్ మొక్క కంకులు పట్టుకొచ్చిం లేపి అయ ఒలిసి మంచిగా గారెలు ఆయనకు అట్లా చికెన్ లో మటన్ లో తినుడు ఇష్టం అన్నట్టు ఆ ఆ అట్లా చేసుకుంటాం ఆ మేము ఇవి చేసుకుంటాం ఏ మక్కలుంటే మక్క గారెలు ఆ లేకపోతే ఇది పెసరపప్పు గారెలు బబ్బరి పప్పు గారెలు ఇట్లా చేసుకో చేయమంట్ టే అన్నట్టు అట్లా కొన్ని చేసే తినే మందము ఉ బాగుంటయి మీరు ఒకసారి ట్రై చెయ్యండి కదా
అవును అవును
చికెన్ లో నంచుకోని ఇలా
సరే ఉంటా మరి
ఆ సరే